అక్క వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వాయ్
ఇ
ఉమ్
హాన్నాద్
ఏం చేయట్లేదు ఇగో లెవెన్ థర్టీకి అలాగా పని ఉంది బయటికి వెళ్ళాలని చెప్పి రెడీ అయ్య అనమాట తనకి వెళ్ళాలి
ఉ హుమ్
అందుకనే బేగ కాల్ చేస్తే ఒకపనాన్న అవుతుది కదా అని
బయోమెట్రిక్ న
ఇగో మా ఫ్రెండ్ నెంబర్ పెట్టాను కదా నీకు ఆ ముందు మెసేజ్ చేసి అప్పుడు దాని రిప్లై వచ్చాక అప్పుడు చెయ్యి
తను కాళీ ఉన్న
యిదిగా కుర్చునీ కూర్చునీ ఆహా అయిదిలే
నేను చెప్పానులే మీరు అదే ఉమ్ మీకు ఫోన్ చేయమని చెప్పాను మెసేజ్ చేసి చూడు
ఆ సరే
ఆ
ఎవగ దాన అయిపోవాల కదా
ఉమ్ ఈ వాళ్ళ నైట్ వరకే కదా కాల్స్ మళ్ళే మళ్ళె ఉం ఆ
ఆప్షనల్ అదది ఉమ్
ఇప్పుడు ఎమ్మరెస్ట్ స్టడ్ డియాలో ఉన్నావా
అవునక్క
మరి పెద్దమ్మా డోక్రా అక్కడికి వెళ్ళిపోయినా ఆఫీస్ కి ఇక్కడే ఉన్నారా అ
ఇంకేటక్క
ఇంకేంలేదు మరి మీ స్టడీస్ ఎలా ఉంటాయి కాలేజీ అయిపోయినాయి కదా ఇప్పుడు టచ్ లో ఉన్నారా మీ ఫ్రెండ్స్
ఎవరు లేరు ఎవరెవరు ఎక్కడ కొంతమంది ఇంటి దగ్గర కొంతమంది ఎం బి ఏ సాస్ ఇంకా
ఆహా ఎం బి ఏ ఎం బి ఏ అంటే పీ జీ కదా టూ ఇయర్స్ చదవాలి
ఉమ్మ్ టూ ఇయర్స్ అయిపోయిన
అవును
అ మా సిస్ కన్ఫర్మ్ గా అవుతారు లే ఐపోయి
ఉమ్మ్ అవును చాలా ఉంటాయి గాని డిగ్రీలో ఉన్నదాని కన్నా ఏంటి చాలా సబ్జెక్ట్ ఉన్ టాయి అనుకుంటా అందులో పీ జీ లో చాల్ చాలా మంది నన్ను అన్న టు డిగ్రీ ఎందుకు కట్టావ్వు ఇలాగా ఎం సెట్ తీసుకొని బీటెక్ ఏమనా చెయొచ్చు కదా ఇంజనీరింగ్ చెయొచ్చు కదా అన్నారు ఉమ్మ్ అప్పుడే ఎంసెట్ చెయ్యాలని చెప్పి తెలిదు పెద్దగా అందుకని చెప్పి లైట్ తీసుకున్నా ఉమ్మ్
ఇప్పుడు ఎవరూ డిగ్రీ జాయిన్ అవుతులేదు అందరు బీటెక్ ఏ
ఆ జాబ్ ఆపర్చునిటీస్ లేవు కదా డిగ్రీకి అంత ఎక్కువ ఇప్పుడు అందరు బీటెక్కు ఆ అవే ఎంటెక్కు ఇవే ఇంజినీరింగ్ చేస్తన్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఇన్ కా జాబ్స్ చేసుకుంటూ ఒక అమ్మాయి ఎళ్ళింది కాని వాళ్ళ చెల్లికి జాబ్ వచ్చింది ఇంకా అది కూడా అక్కడికి వెళ్ళిపోయింది గానీ ఏంటి ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది కూడా అన్నీ చేసింది బానే వన్ మార్కు లో పోయింది ఇంక ఉమ్మ్ చాలా ఏంటి ప్రిపేర్ అయింది వన్ మార్క్ లో పోయింది అని చెప్పి ఫీల్ అయింది
అవును కదా మరి
ప్రజెంట్ ఇంకా వాళ్ళు చెల్లి తోనే ఉంటుంది వాళ్ళు చెల్లి రూమ్ లో ఇంకా ఇదే ఉంటుంది
అక్కడ దాకెళ్ళాక ఇంక రాపత్సు రాపత్తుదే
ఆవ్ అవును ఇంకేం ప్రెసెంటు ఇంకా అక్కడేనా మళ్ళీ మీ సిస్టర్స్ ఎప్ ప్పుడు కలుస్తరు
ఎలా ఉంటాం అక్క బ్యాక్స్ ఎలా ఉంటుది కదా మొన్నఏలం మొన్న అవును నిన్నే మొబైల్స్ లోకా
ఆహా ఉమ్
అయా ఫోన్ మిస్ అయిదా
హలో
ఆ అక్క ఫోర్ మినిట్స్ అయిందంటన్నా
హ్మ్మ్ హామ్ నేను ఇంకా అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ త వెళ్ళినప్పుడే వెళ్తాను బయటికి ఇంకా లేకపోతే ఇంట్లోనే ఉంటాను ఎక్కువగా జో ఉన్నాను కదా వాళ్ళ ఇంటికే వెళ్తాన అన్నమాట ఎక్కువ వెళ్ళినప్పుడల్లా ఇంకా ఒక డే అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను
మీ ఇంటి ముద్రెనక్క అక్కది
ఆ
మీ ఇంటి దగ్గరేనా అంటన్నా
మా ఇంటి దగ్గర కాదు కాకపోతే ఏంటి మ కాలేజ్ చెప్పాం కదా పేరా
ఆ ఆహ
వాళ్ళదె అక్కడే ఉంటది హౌస్ ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంక ఉంచేతది అక్కడే వెళ్ళనే అవుతుంది బయటికి ఇంకా ఒక ఫుల్ డే మ ఇంట్లోనే ఉండి భోన్ చేసేసి వస్తాను ఇంకా ఇంకా ప్రసన్న అదేమో మళ్ళీ అది కూడా శ్రీరామ్ ఫైనాన్స్ చేసేటప్పుడు అక్కడికే అక్కడే ఉంటంది ఎక్కువ
ఇంగ వట్లా సన్నాక్క
ఆ షోరూమ్ ద అండి
ఉమ్
మమ్మల్లు కూడా ఏంటి జాయిన్ అవనని చెప్పింది మొత్తం ప్లాన్ అంతా చెప్పింది త్రిబుల్ నైన్ కట్టాలి బయక్ అవ చెప్పి
అవునంట చెపిందక్క
ఒకసారి చూద్దాం అనుకుంటుంది అంట కదా మీ అక్క వెళ్ళి చూస్తాను ఒకసారి అంటుంది
అవును ఇందాక అంది
ఉమ్
ఇదేగదా అంతా విషయాల కద ఇంకా
ఆ ఆనా మొన్న ఉగాదికి మీరు ఉగాది చేసుకుంటారా ఇంట్లోనేనా
లేదు అక్క మేము క్రిస్టిన్స్
ఉమ్ అంటే మా ఫ్రెండ్స్ లాగె అన్నమాట ముగ్గురు ఉన్నరు అన్నాను కదా వాళ్ళు ముగ్గురు క్రిస్టియన్సే
ఉహు మా అక్క మళ్ళీ గుడుకెళ్తది
ఓహా
అవు
మేము అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం ఆ గుళ్ళకి ప్రసన్న వాళ్ళ డాడీ అయితే ఒకసారి అన్ని గుళ్లు తిప్పేసాడు నీవు అప్పుడు ఎల్లామ్ రాజమండ్రి కోర్కొండ నాకు తెలియని గుళ్ళు గూడా తిప్పేశారు చాలా దూరం పొద్దున్న ఎల్లాం సాయంత్రం వచ్చేసరికి ఒక సెవెన్ అయి ఉంటది ఆ ఇంకా వీళ్ళు రాలేదు మళ్ళీ నే కాలేజ్ లో మమ్మల్ని తీసుకెళ్ళలి ఒకసారి కాలేజ్ లో ఉన్నప్పుడు పిక్నిక్ లాగా
టెంపుల్స్కా
హ్మ్ అది ఏంటి విశాఖపట్నంలో ఉంటది కదా అది కూడా దాని పేరు ఏదో ఉంటది
నువ్వ్ రాత్రి ఫోన్ చేస్ వినప్పుడు నాకు నేను ఫోన్ చేసినప్పుడు చంద్రకళా వస్తుంది న నువ్వు ఫోన్ జేస్తే పవాని వస్తుందంటక్క
అది మా అమ్మ నెంబతో క్రియేట్ చేసాను రా అందుకని అలా వస్తుంది హ్మ్
ఎంటి ఇలా వస్తొంది అనుకున్న
మా అమ్మదని ఇంకా నాది ఎందుకులే అని చెప్పి దాంతో క్రియేట్ చేసుకున్నాం అనమాట
వెళ్తారా మరి ఎప్పుడు ఎళ్తారు కనుకొ
ఆ
ప్రసన్నాకు చెప్పింద అంటన్నారు కదా ఎప్పుడు ఎళ్తారో కను కంట్నా కనుక్కొ కనుక్కొ
కనుక్కొ అక్కడికి కాదులే అంటే నాకు వేరే పనుండి వెళ్తున్నాను ఆ మా ఫ్యామిలీతో
అదే చెప్పింద అన్నారు కదా ఎప్పుడు వెళ్తారా అంట్నా
ఏం చెప్పింది ఎంటి షోరూమ్ గురిం
ఆ
ఆ అంత దూరం వెళ్ళనేములే ఇంక మానేసాను అది పిలిచినా గానీ ఎళ్ళడానికి లేదు హ్మ్ అంటే మన దగ్గర్లో బాగా దూరం అయిపోద్ది ఏంటి ఇక్కడకే కాలేజ్కి వెళ్ళడానికే జర్నీ చాలా ఉండేది అరగంట అ జర్నీ నాది ఇంకా అంత దూరం అయితే కుదరదు కదా
అత్తిల్లు రావాలి అత్తిలి నుంచి
పొని శాలరీ ఏమన్నా వాళ్ళు చెప్పింది చెప్పి చెప్పినట్టే ఇస్తామంటే వెళ్ళచ్చు రోజు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలి కదా మళ్ళీ మ్
ఫీల్డ్ వర్క్ అయితే కష్టమే
అవును మళ్ళీ జర్నీ చేయాలంటే కష్టం కదా
మ్
అక్కడే ఉండి చేసుకునేలా ఉంటే బావుంటది
అవును
బ్యాంక్ కోచింగ్ కూడా తణుకులోనె కదా తీసుకున్నారు మీ సిస్టర్ ఎన్ని ఇయర్స్
వన్ ఇయర్
వన్ ఇయర్ తీసుకుందా మరీ నువ్వు నువ్వు తీసుకోలే
ఎంత అక్క దాకంత అంత చదవలేనులె
మ్.. ఇంకా డిగ్రీతో ఆప్
ఆ అంటే అందులో కొంచెం మ్యాథ్స్ ఎక్కువ ఉం ది మాకే మొ మ్యాక్స్ అంత పెద్ద ఎక్కదు అంటే చేస్తాను గానీ అంతా ఫాస్ట్ గ రాదు సరే ఎక్కడండీ
ఆ మనం కూడా కొంచెం మ్యాథ్స్ లో వీకె
పెట్టెరా
అప్పుడుసన్నది తెగజెహెద్ది బాబొయ్ మ బ్యాచ్ లో మ్యాథ్స్ టాపర్ అంటే అదే
దానికి దీనికి ఎక్కువ మ్యాథ్స్ చేయాలి అక్క కూడా బానే చేస్తది
బయట ఉన్నావా వెహికల్ సౌండ్స్ అవి
ఆ అదే ఆ ఇది వే కదా ఇలా ఎల్లేది
హ.. ఆ... అదే
సాయంత్రం మేము నాలుగింటికి వెళ్ళిపోతాం ఇంటికెలిపోతా మ
ఆహ ఇంటిక వెళ్ళిపోతారా నేను వచ్చేసరికి ఒక ఫైవ్ అయి పొద్దెమొ అప్పుడే ఇంక మాట్లాడుకోవాలి
అంతే కాదు ఎడక్క అ ఆ ప పట్టుకొత్తను పోన్ చెప్పండి
చూడ్రా కాాల్ అయిన టుంది
ఆ ఆ అయిపోందక్క సరే ఏం అంటావ్ అక్క నిను మే స్ జ్ చేస్తాను నిను కొంచెం బయటికేళ్తూన్నను ఒక ఒక పది నిమిషాళ్ళో చేస్తానక్క ఆ సరే అక్క